హలో హలో బనామి దరం
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏమి నను ఇప్పుడే టిఫిన్ చేసి బయటకు వచ్చేట్లా తిరుగుదామని మీరు
నేను పని ఉండి బయటికి వెళ్ళంద ఇప్పుడే వచ్చా
ఆహా చిన్నాల ఫనా
ఆ తిన్నా మీరు
ఉ నుేం కూడా ఇప్పుడే తిన్నాం
అదే అంత కనిపిస్తుంది ఇప్పుడే తిన్నట్లు నేనా సంగటి దాంట్లోకి వంకాయత్లగూర
ఓహో
హ
ఏం చేస్తున్నాడం కాలేజ్ ేళ్ద ఇరోదు
ఉందిం కానీ పోలేదు ఊరికే అంటే ఎవరు రావట్లేదు కాలేజ్ కందకనేసి వెల లే ే
ఉ
కం మరి విశేషాలు అందరుగాా ఉన్నారు
ఉ ఆ మా ఇంట్లో కూడా బాగున్నారును గోరు కొడతాంద మీకి
ఫుటు ఉంది కొంచెం కొంచెం
ఆఆ ఉహ ఎగ్జామ్స్ అయిపోయినాయి గా ద ఫుల్ ఖాళీగా ఉన్నాం ఏం చేయాలో అర్థం కావడం లేదు
ఆ సింగ్ నాకు అర్థం కావట్లేదు ఏదన్నా స్కిల్స్ నేర్చుకుంద అనేసి అనుకుంటున్నా నే
స్టిల్స్ ఆ ఏం స్కిల్స్ ఉ న
ఏదన్నా పని వస్తే చ్చేవిలైక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నా హార్డ్వేర్ స్కిల్స్ ఉన్న నేర్చుకుందాం అనేసి ఉన్నా
నేను కూడా ఎగ్జామ్స్ టైం లో అయితే టెన్షన్ పడేదాన్ని ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా సో కొంచెం బోర్ కొడుతుంది
ఉ
ఉ చ
చి ఛే
చు
ఇంకేం మరి విశేషాలు
చెప్పల చాలా బిజీగా ఉన్నారే మీరు
అదే ఇంకా ఏం
టైను ఎలా గడిచిపోయిందో తెలియదు
హ్మ్ నాకు కూడా అదే ఫీల్ రోజు మొత్తం బిజీగా ఉన్ టాం కానీ సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఏదో మిగిలి పోయినట్టు అనిపిస్తుంది
అవును అదే టుడూ లిస్ట్ లో హాఫ్ కూడా పూర్తి కాలేదు నావైతే
నువ్ టుడు లిస్ట్ కూడా రెగ్యులర్ గా రాస్తావా
ఆ అంటే రాస్తాను కానీ కొన్నిసార్లు చాలా ఎక్కువ రాసేస్తాను ఆ కొంచెం పూర్తి చేయలేక స్ట్రెస్ అవుతాను
నేను చిన్న చిన్న టాస్క్ మాత్రమే రాస్తాను పూర్తి అయ్యాక టిక్ పెడితే సంతు లైక్ కంప్లీట్నెస్ గా ఉంటుంది
ఆ హ్మ్ అది మంచి ఐడియానే కాని నేను కూడా ట్రై చేస్తాను అదే
హ్మ్ ఈ మధ్య నువ్వు ఏమైనా కొత్తగా నేర్చుకుంటున్నావా
ఆహా అవును కొంచెం డేటా డేటా సైన్స్ నేర్చుకుంటాన్నాను ఆన్లైన్ లో కార్స్ చెస్ తనను దాని పన ఏమన్నా ఏంటి ఫ్రీ కోర్సెస్ ఉంటాయి కదా అవి చేద్దామని ఉన్నా
గ్రేట్ నువ్ తెలుసా కానీ అది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది నీకేం అనిపించట్లేదా
ఆ నేను ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు హ్మ్ ఫస్ట్ లో కాస్త కష్టం అనిపించింది కానీ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది
హ్మ్ నేను ఏదైనా కొత్తగా నేర్చుకోవాల అనుకుంటున్నా కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు నువ్వుమైనా సజెషన్ ఇస్తావా
ఆ నీకు ఏది ఇష్టం అనిపిస్తుందో అదే అదే స్టార్ట్ చెయ్ ఫస్ట్ ఫోర్స్ చేసుకుంటూ కష్టంగా ఉంటుంది
కరెక్ట్ నాకు డిజైన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నీకేమైనా దాని రిలేటెడ్ డిజైన్ పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నీక ఏదైనా దాని రిలేటెడ్ కోర్స్ ఏమైనా తెలిస్తే చెప్పవా
హ్మ్ అప్పుడు గ్రాఫ్ ఫిక్స్ డిజైన్స్ లేేదా యూ ఐ యూ ఎక్స్ యూ ఎక్స్డై చేస్ తే బాగుంటుంది
అవునా అది మంచి ఐడియా నువ్వు ఎలా టైం మేనేజ్ చేస్తున్నావు ఈ కోర్సెస్ ఈ హోమ్ హోమ్ లో ఉన్నావు క్ సు కాలేజ్ వర్క్స్ అవంతా ఎలా మేనేజ్ చేస్తాన్నా
నిజం చెప్పాలంటే ఇంకా నేర్చుకుంటేనే ఉన్నాను కానీ రోజుకి కొంచెం టైము అంటే దానిపైన ఆ కేటాయిస్తాన అనమాట అట్లా కొంచెం కొంచెం టైమ్ టేబుల్ పాటిస్తా ఉన్నాను
నువ్వేనా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ కదా దానికి ఏదైనా దానికి అంటే మనం ఒక రోజు గ్యాప్ ఇవ్వకుండా కొంచం ఒక టెన్ మినిట్స్ అయినా దానిపైన స్పెండ్ చేస్తే బెస్ట్
ఉ అవును చిన్నగా అయినా రెగ్యులర్గా చేస్తేనే కొంచెం ప్రోగ్రెస్ బాగుంటుంద అనమాట
ఈ మధ్య నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా ఏమైనా అంటే అంతే ఇన్ని హోప్స్ ఉన్నాయి గదా
ఉ చాలా వస్తున్నాయి కొంచెం స్ట్రెస్ గానే ఉంటుంది కానీ నేను కొంచెం పైన పోయి నేచర్ ని ఎంజాయ్ చేస్తే కొంచెం రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది నాకు
ఉహ నాకు డ్రాయింగ్ డ్రాయింగ్ రిలాక్ అతుంది నే డ్రాయింగ్ చేస్తూ రిలాక్స్ అవుతా వీలయినప్పుడు
అదో ఒక మంచి హ్యాబీ హాబీ లేము స్ట్రెస్ తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అది కూడా
లైక్ ఏమనా వర్క్స్ లేకుంటే రెగ్యులర్ గా ఏం చేస్తావా అదే చేస్తావా ఇంకా ఏమనా ఎక్స్ట్రా చేస్తావా వీకెండ్స్ లో
వర్క్స్ అయితే ఏం చేయను ఫస్ట్ రెస్ రెస్ట్ రెస్ట్ పైన ఫోకస్ చేస్తాను దాని తర్వాత కొంచెం ఎడ్యుకేషన్ పైన కొంచెం ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేశాను అంతే
డోర్ సౌండ్ నేను కూడా అలాగే కానీ కొన్నిసార్లు ఫుల్ డే ఫోన్ లోనే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అసలు రెస్ట్ అంటే ఏండదు ఫోన్ స్క్రోల్ చేస్తా ఉంటా ఇంస్టాగ్రామ్ అన్నా లేకుంటే యూట్యూబ్ అన్నా స్క్రోల్ చేస్తూ ఉంటా
ఉ నేను కూడా అలాగే ఉంటే కానీ కొన్నిసార్లు ఫుల్ డే అదే పెద్ద ప్రాబ్లం అనమాట సోషల్ మీడియాట చాలా టైం తీసుకుంటుంది అసలు స్క్రీన్ టైమ్ అయితే నైన్ టు ఎయిట్ అవర్స్ ఉంటాయనమాట ఇన్స్టాలో
దాన్ని అవును అసలు కంట్రోల్ కంట్రోల్ చేయడం చాలా కష్టం ఎన్నిసార్లు ఫోన్ పక్కన పెట్టేసి ఏదన్నా చేద్దామంటే ఫోన్ లేనిది ఓకే ఉండదు అసలు
నేను ట్రిక్స్ ఫాలో అవుతున్నామ్ ఏం ఏంటండీ టైం లిమిట్ పెట్టుకోండి పెట్టుకుంటా అనమాట ఇన్స్టార్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టుకొని ఇంకా అలారం వస్తుంది ఇంకా అలారం వచ్చిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను
అది అదేలా పనిచేస్తుంది
పని చేస్తుంది కొంత వరకు పని చేస్తుంది కనీసం అవేర్నెస్ వస్తుంది అనమాట ఇప్పుడు చెప్పిన కదా అలారం లాగ వస్తుందని మీరు సెట్ మీరు సెట్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయినాయని చూపిస్తుంది దాంట్లో
నువ్వు ఫ్యూచర్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు
ఉ అవును కొన్నిసార్లు చాలా ఎక్కువగానే ఆలోచిస్తాన్నాను ఎందుకంటే ఇప్పుడు బీటెక్ కథ బీటెక్ తర్వాత జాబ్ ఎట్లా వస్తుందో ఏమోని ఒక అది ఒక టెన్షన్
అదే నేను కూడా ఏ మ్ అవుతాము ఎలా ఉంటుందో అని అ అదే ఆలోచిస్తా ఉంటా
ఉ కానీ చాలా ఎక్కువగా ఆలోచిస్తే టెన్షన్ పెరుగుతుందింటే స్ట్రెస్ టెన్షన్ వస్తు వస్తుంది ప్రెషర్ పెరుగుతుంది వస్తుందంటే
నువ్వు చెప్పింది కరెక్టే బట్ మనం ప్రజెంట్ లో ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట
ఒక రోజు కొంచెం ఇంప్రూవ్ అవ్వడమే చాలా ఉంది
ఉ నీకు డ్రీమ్ జాబ్ ఏదన్నా ఉందా
నాకా రీసెర్చ్ ఫీల్డ్ లో పని చేయాలనికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ఏమన్నా న్యూ థింగ్స్ కరెంట్ అఫైర్స్ అవి తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం
వాఓ అదే చాలా మంది చ్చి గోల్ నాకు క్రియేట్ ఫీల్డ్ లో పని చేయాలని ఉంది
హ అప్పుడు నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి్ కదా
అవును కానీ డేస్ డెసిషన్ తీసుకోవడం కష్టం చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఏ చూస్్ చేసుకోవాలా దీనికి వెళ్ళలా దానికి వెళ్ళాల అనేసి కొంచెం కష్టంగా ఉంటుంది డెసిజన్ తీసుకోడానికి
ఉ కొంచెం ప్రశాంతంగా ఎక్కడన్నా కూర్చొని ఆలోచించి ఆ త్వరగా త్వరపడాల్సిన అవసరం లేకుండా కొంచెం నిదానంగా ఆలోచించి డెసిషన్ తీసుకోసారేనా
అవును మన మనకి ఇంకా టైం ఉందిగా
అవును కానీ టైమ్ ని వేస్ట్ చేయ్యకూడదు కదా అట్ల అన్ని టైం ఉందని
సంది కూడా కరెక్టే చిన్న చిన్న స్టెప్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి
హ అవును ఇంకా ఇంకా అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారు
ఉ
ఇప్పుడు కష్టపడితేనే తర్వాత రిలాక్స్ అవ్వచ్చు
అవును ఈ మధ్య ఏమైనా బుక్ చదివాావా నువ్వేమన్నా
నేనా ఆ చదివాను సరే ఇప్పుడు కొంచెం స్టడీ చదువుకుందాం తర్వాత మళ్ళీ మాట్లాడుకు కుందామా
ఉ సరే బాయ్